ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
తిన్నారా ఎం కర్రీ అండి
కర్రీ కర్రీ మేడం చికెన్ కర్రీ
ఏ
చికెన్ చికెన్ మేడం చికెన్ ఈరోజు చికెన్ తీసుకొచ్చారు మిది
మా మాది మాది ఫ్రాన్స్ కర్రీ అండి
అంటే మన్న ఇ రొయ్యల మేడం ఉహ్మ్మ్
ఆహ్ ఏంటండి
రొయ్యలా
ఆ రొయ్యలే అండి
మీరండా మీ మదర్ వాళ్ళిట్ల మీ సిస్టర్ గిట్ల ఎవరైన
మా మమ్మీ వండిందండి నేను వండలేదు అ
అందే బాగా ఇస్తే హ రొయ్యలు
ఓ అదే
మీీకు వచ్చా మేడం రొయ్యలు ఎలా చెయ్యాలో
ఇదే రం అ మ
ఇంకా ఏంటి మేడం రోజు ఏం చేస్తున్నారు
ఏమందండి తిన్నారాము ఒకగా ఇకం విేశ మళడ మళ్ళ అేస్ మస్ ఉపయోించుకోవడం ఇదే పందండి
ఆహా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం మీ ఫోన్ ప్రాబ్లమ్ ఆ కొంచెం ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది మేడం గుర్గురు ఉంటుంది బుజ బుజ అంటుంది హ్మ్మ్ హ్మ్మ్ ఓకే మేడం మీరు ఏం ఏం చదువుకున్నమ్ మేడం
అ చెప్ప
మీరు ఏం చదువుకుంటూరు మేడం మీరు
అ ఏ బా
బీటెకా లేకపోతే అట్లా డిగ్రీ ఆ లేకపోతే ఇంటర్ అయినా లేకపోతే ఎంత ఉహు అవునా మేడం ఇ ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి మేడం టెన్త్లో మామూలుగా ఉంటాయి కద తెలుగు హిందీ మ్యాథ్స్ సోషల్
ఆ ఇష్టమైన మూవీ ఆ అండి
సబ్జెక్ట్ మీద మూవీ కాదని అడిగింది. సబ్జెక్ట్ సబ్జెక్ట్ తెలుగు హిందీ లైక్ మ్యాథ్స్
చెయ్యన్నీ
ఆ మరి మ్యాస్ ఉ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేద మేడం మ్యాథకు మ్యాథ్స్ కూడా బాగానే ఉ చాలా మంది మ్యాథ్స్ లైక్ చేస్తారు కదా మీకు
నాకు రాదబ్బా మ్యాథ్స్ రాదు ఇంట్రెస్ట్ లేదు
ఆ డిగ్రీలో ఏంటి మేడం ఏం బ్రాంచ్ ఓ సి హెచ్ ఎ లేకపోతే ఎమ్ బి ఎ డబ్లు సమ్థింగ్ ఉంటాయి కదా ఆహా కంప్యూటర్ ఫైనల్ ఇయర్ కదా అచ్చ మ్యారిడ్ మేడం అన్మారిడ్
మ్యారీడ్ ఎహ్ అండి మీరు మీరు మారిడా అన్మారిడా
ఆ మ్యారిడే మేడం నలుగురు మేడం
ఇయిరా
మ్ మీకు
నాకొక్కడే అండి బాబు
మా ఒక్కడేన నాకు మ్యారేజ్ అయిన్ ఆ టెన్ ఇయర్స్ దాటింది. నా మ్ మీకు ఒక బాబా మ్ బాబు ఓ ఎంజేస్తున్నవు ఆడుక్
మా బాబుకా అండి మా బాబుకు త్రీ ఇయర్స్ అండి ఇంకా
ఆహా ఒకటే బాబ్ బా
మ్
ఒక ఆ మ్యారజి అయ్యి ఒక వన్ ఇయర్ ఔతుందా అండి మీకు
ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి
వన్ ఇయర్ ఐతుంది బాబు కి ఫోర్ మంత్స్ ప
వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐతుందండి బాబుకిి ఫోర్ మంత్స్ ఊ
లేకపోతే వన్ ఇయర్ అప్పుడు పేరు పెడతారా లేకపోతే ఆల్రెడీ పెట్టేశారా
మేమా బాబు పేరు వచ్చేసేసి తీ
నా ఆ ముస్లిమ్స్ ఆ మేడం మీరు
కాదండి కాదు కాదు
అహా మాములుగా ప్చ్ ప్రజలేమంటారుగా ముస్ స్లింమ్స్ అట్లా జో ము ముజ్జో అని ముజ్జో అజ్జో అట్
నిక్ నేమ్ అండి అజ్జు మ్మ్ మా బాబు పేరు నోయల్ శర్వానందన్.
ఉమ్ పేరు పెద్దగ ఉన్నది మేడం బాగున్నది నేము
థ్యాంక్ యూ అండి వాళ్ళ మావయ్య సెలెక్ట్ చేసాడు
వాళ్ళ మామయ్య సెలక్ట్ చేసాడా మేడం
ఆ
మ్మ్ హ్మ్ ఇప్పుడు పడుకుండ మేడం మీ బాబు, రోజు ఏమన్నా అల్లరి గిట్లా చేస్తాడ చిన్న పిల్లలు కాబట్టి కామనే కదా అది.
లేదండి మావాడు బాగా ప్చ్ అంటే అల్లరేం చేయడు బాగా ఆడుతడు నవ్వుతడు అలుగు తాడు వాళ్ళ తాతయ్య వాళ్ళ మా మయ్య ఉంటే మంచిగా ఆడుకుంటాడు చేస్తడు
మ్మ్ హ్మ్ మార్నింగ్ ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేపుతాడ అందరినీ లేసి
అంటే ఏడుస్తారు కదా పిల్లలు మా డెంగ్ వేరు ఇస్తారు కదా
హా త్రీ ఓ క్లాక్ అట్లా లేసి వాడే ఆడుకుంటారండి
ఊహూ మంచి మంచోడే ఊహూ ఒక్కడే అశ్కులో ఆడుకుంటాడా క్కడే ఒక్కడే ఆడు కుంటడు ఒద్దిగా మిమ్మల్ని పేరంట్స్ ని ఏం డిస్టర్ చెయ్యకుండా ఒక్కడే
ఆ ఒక్కడే ఆడుకుంటాడు వాడు ఆడేద చూసి తి మా మమ్మీ డాడీ వాళ్ళు చ్చి ఇంకా వాడిని ఎత్తుకొని వెళ్తారు అనమాట
ఉహుమ్ మీ మమ్మీ అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారా మీరు
హా లేదండి మా మమ్మీ గారు
ఆహా మాగు చిన్నోడనే ప్లీజ్ మీరు ఇక్కడనే ఉంటున్నారు అయితే మీ మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటున్నారు ఉహుమ్ మరి వాళ్ళ డాడీ ఇట్లా వ ఇక్కడ మేడం చూడ్డానికి ఇట్లా
ఊమ్ ఆయినకి ఆయినకి నాకు వీలనప్పుడల్లా వస్ తా ఉంటడండి
ఆహా అ ఆఫ్ డ్యూటీ ఉంటదా
ఆయన జాబ్ చేస్
అండ్ మేడం హో హోమ్ ఫ్రమ్ వర్క్ లేకపోతే ఆఫీస్ కెళ్ళి రెగ్యులర్గా ఉమ్ మా మామూలుగా సెవెన్ కి అట్లా ఎయిట్ కి వెళ్ళి మళ్ళి రిటర్న్ సెవెన్ కి అట్లా వస్తడా లేకపోతే
బక మగాదా అండి మార్నింగ్ ఏ నైన్ క అంటే ఎయిట్ ఎయిట్ కెళ్ళేసేసి ఈవినింగ్ వచ్చేసరికి సెవెన్ ఐతది
అచ్చా ఆఫిసుకెళ్తాను ఊహుమ్ ఇంకేంటి మేడం మరి ఈరోజు ఎలా స్పెండ్ మరి ఎలా స్పెండ్ అయ్యాం ఈరోజు అంతా
ఊమ్ ఇవాళ్ళ అంతా ఆ లేదండి మార్నింగ్ అంతా గూడా కొంచెం వేరే వర్క్ లో ఉండే కాసేపు బాబు
అచ్చ అచ్చా ఇగ మార్నింగ్ అంతా ఇగ కొన్ని పనులుంటాయి కదా ఇంట్లో ఆ పనులన్ని జేసుకొని బాబుకు స్నానం జేపి ఇచ్చి ఇంకా బాబు కొని ఇగ పాలు తాగిపిచ్చి బాబు పడిన తర్వాత ఇగ మీరు తినే ఇగ మీరు కోసేపు పండు ఎందుకంటే సమ్మర్ కదా ఎటు పోయినా వెళ్ళా ఏళ్లిన కూడా సమ్మర్ కాబట్టి ఎటు ఎలలేకపోతున్నారు ఈ ఎండకు ఎండలు కూడా తొందరగా స్టార్ట్ అయినాయి గా మేడం ఈసారి మార్చి ర్చల్ నో బాగా ఎండల్ తున్నాయి ఊమ్ ఇంకా ఏవేవో క మే గుడ కాలేదు ఈ సారి బాగా ఎండలున్నయ్
అవునండి బాగెండాల్ గొడుతున్నాయ్ ఈవినింగ్ మార్నింగ్ల టెన్ టెన్ థర్టీ దాటగా టెన్ టెన్ థర్టీ దాట. కనె బాగెండల్ గొడుతు ఉన్నాయండి ఉం నిన్న మా బాబుకి వ్యాక్సినేట్ ఇద్దమనేసి నా కుర్క్ ఏళ్లమండి అవునా మంత్లీ మంత్లీ వ్యాక్సిన్ చెం టై గద
ఆహాహా అ అచ్చ సూదిలా పోలియో పోలియో అడంటారు కదా అవి ఆ. ఆ అవి ఏపీయాల్ మేడం అవి వేపియాలి పక్క ఎపియాలి హమ్.
కోస్మని ఎళ్ళుండే అండి
మ్ హమ్ ఎన్ని మేడం ఇంజెక్షన్స్ కి బాబు టి ఎన్ని ఎన్ని ఎసారు
ఇప్పటికైతే త్రీ ఇంజెక్షన్స్ వేశారండి
అచ్చ మళ్ళీ మళ్ళీ ఎప్పుడ్ అండి మళ్ళీ మళ్ళీ వన్ మంత్ ఆ లేకపోతే టూ మంత్ చల ఉంటాయి కదా
ఆ మళ్ళీ ఫోర్ ఫోర్ మంత్స్ కి మళ్ళీ వన్ మంత్ కి మల్లా ఇంజెక్షన్స్ ఉంటాయి అండి
మ్హు మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాతనా బాబుకు మరి ఒకటే రోజ్ త్రీ మూడు ఇంజెక్షన్ వేస్తే మరి
ఆ మా బాబు కొంచెం అంత్ టె సింగిక్షన్ ఎసినప్పుడు కొంచెం సౌండ్ చేసాడుండి అంతే తర్వాత నార్మల్ గానే ఉన్నడు
అమ్మో మంచోడే బాబు నీ మాట ఇన్టాడా అంటే ఎమ్మడే పాలు ఇస్తే కతం అయిపోత్
లే లేదండి ఇంజెక్షన్ ఎ య ఇంజెక్షన్ ఎస్ ఇంక నేన్ ఏం తలివ్వలేద్ అండి కొంచెం ఇంజక్షన్ కచ్చాగానే లైటుగా అరిచాడు తర్వాత
ఆహ అచ్చ ఆ అంటే ఇగ అక్కడే మళ్ళీ ఎండలో ఎళ్ళారా మరి బౌండిస్ కని లే మి మదర్ గానీ మి బ్రదర్ గాని మీ ఫాదర్ లైక్ ఇంకా ఉంటారు కద సిస్టర్స్ ఇట్లా ఎవరు వచ్చారు మరి మమ్మీ, డాడీ ఇట్లా ఉంటారు కదా. ఇంట్లవోలు, చుట్టాలు గానీ
మమ్మీ వచ్చిందా? ఉహు ఇగ అంత ఎండలో పోయి బాబుకి ఇంజక్షన్ తీసుకోని వచ్చారా ఆ ఎంత సేపు అయింది మరి అన్ని మరి జర్నీ టూ అవర్స్ కాని త్రీ అవర్స్ కాని అలా
ఆ అని మార్నింగ్ మేము అరౌండ్ సెవెన్ థర్టీకి ఏమో వెళ్ళామండి. ఆ ఎయిట్ కి ఎళ్ళమండి ఏ ఆ సెవెన్ థర్టీకి ఇంట్లోనే స్టార్ట్ అయ్యాం వెళ్లేసిసి బస్ ఎక్కిసరికి ఎయిట్ అయింది. మై మళ్ళా అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ టెన్ అయిందండి. టూ అవర్స్ జర్నీ అయింది మలేరి రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ దాక వన్ వన్ ఓ క్లాక్ అయిందండి. ఇంజక్షన్ కంప్లీట్ చేసేసుకొని మలి
ఉ బాబలు మాట్కుం దూరం జర్నీ చేసి వచ్చాడా ఉ బాబు మరి దారిలోకి ఎట్లా ఉన్నా ఏడిచాడా లేక పడుకున్నాడా.
ఊ లేదండి కొంచెం అంటే బానే ఉన్నాడు కొంచెం ఆ స్టేషన్కి వచ్చేసాక పాలు ఉన్నని బాగా ఏడ్చాడ అన్నమాట అక్కడేమో ట్రైన్ వస్తుంది ఒక దిక్కు నేనెమో పాలు ఇవ్వలేను.
ఓకే ఉ
కో కొంచెం నుంచి కాక్ తీసుకున్నాడు సరే అండి.
ఓకే మేడం అవును